హా హలో బ్రో
హలో
ఆ వినపడుతుందా
ఆ వినపడుతోంది చెప్పు బ్రో
ఆ బ్రో మేము మా తెలుగు పండగలో మా మెయిన్గా మూడు జరుపుకుంటాం ఎక్కువగా అంటే మా మీరు ఏం జరుపుకుంటారు బ్రో ఏ పండగలు జరుపుకుంటారు బ్రో
ఉమ్ ఉమ్ పండుగలు అంటే అన్ని జరుపుకుంటారు కానీ నాకు ఇష్టమైన పండుగలు ఒక మూడు ఇష్టము
ఆ ఇంటివెంటివి బ్రో
ఆ ఒకటి వినాయక్ చవితి ఇంకొకటి ఇది బ్రో పీర్ల పడుగ తెలుసా మీకు అ
ఆ అంటే అవి ముస్లింస్ చతారు కదా అది ఆ తెల్సు బ్రో
ఆ అవును బ్రో పేర్ల పడుగ పీర్ల పడుగ ఇది ఏడుగురు వినాయక చవితి సంక్రాంతి గురు
ఉమ్
మీకు బ్రో
మాకైతే ఉగాది ఆ వినాయక చవితి ఆ ఇంకా సంక్రాంతి బ్రో సం సంక్రాంతి బ్రో
ఎందు గురు అట్లా అంటే ఆ మూడే ఇష్టం
ఆ మూడు ఇష్టం అంటే కాదు బాగా మంచిగా జరుపుకుంటాములే అందుకని అలా చాలా ఇష్టం
ఆ
నీకు ఇంకా ఏ ఏమేమి ఇష్టం
మాగా అంటే ఆ పండగలక అయితే ఇంకా అంటే యూత్ అంతా పండుగలకే కదా జాయిన్ అవుతారు అంటే వినాయక చవితికి కానీ పీర్ల పండుగ కానీ అందుకర అది చాల బాగా ఇష్టం
అంటే అప్పుడు మీరు బాగా, ఆ ఈ ఏ అవన్నీ పెట్టుకో, పాటలు పెట్టుకొని, మంచిగా డాన్స్ చేసుకొని చేసు
అ అవును బ్రో. ఆ ఆ ఆ యూత్ పండగలు అంటే, ఇంక అంతే కదా బ్రో! ఇంగ నైట్ అంతా వినాయక దగ్గరే ఉండి, పాటలు పెట్టుకొని, డ్యాన్స్ చేసుకున్ ట గేమ్స్ ఆడుకుంటా,
ఆ అవునులేండి. ఆ అలా అయితే, నాకు కూడ వినాయక చవితి నె చాన ఇష్టం బ్రో. ఆ ఎందుకంటే, ఆ పాటలు పెట్టుకుంటా, ఇష్టమైన పాటలు అది ఒక డీజే పెట్టుకుంటా, ఆ నైట్ అంతా డ్యాన్స్లు చేసుకుంటా ఫ్రెండ్స్ తో,
ఆ అవును బ్రో అది త్రీ డేస్ జరుపుతారా, త్రీ నైట్స్ మే కోవాలా దీపం ఆరుకో, ఆరకుండా చూసుకోవాల.
ఆ అక్కడ నే నేనైతే, పండగ ఉంటే ఇంక నైట్ అంతా అక్కడ విగ్రహం దగ్గరే కూర్చుంటా. ఎందుకంటే, ఇంక అక్కడ పిల్లొల్లు అంతా ఆ గేమ్స్ ఆడుకుంటా, డింగ్ డాంగ్ బెల్ అలా గేమ్స్ ఆడుకుంటా, మ్ ఇంకా, ఆ దీపం ఆరుకోకుండా నూనె పోసుకుంటా, ఆ ఇంకా కల్లర్లు చల్లుకుంటా, కొంచెం అలా ఇంక మంచిగ ఆ నిమజ్జనం రోజు ఇంక ఇంకా, ఫుల్ పండగనమాట. ఎందు ఎందుకంటే, ఇంక ఊరే దేవుణ్ణి ఊరే విగ్రహాన్ని ఊరేగిస్తారనమాట. ఊరంతా. ఆ ఆ అస్సలు ఏమన్న పండగ జరుపుకుంటామా మేము, అప్పుడు కలర్లు జల్లుకుంటా, నీళ్ళు జల్లుకుంటా, ఆ ఇంక ఫుల్ న్ ఫుల్ ఎంజాయ్ ఉంటది ఇంక. అబ్బుడైతే.
మ్ బ్రో మా ఊర్లో కూడా అంతె సేమ్. ఇంటింటికి, అదే వినాయకుడిని తీసుకెళ్ళి పూజ చేయిచ్చి ఇంగ లాస్ట్ లో నిమజ్జనం. అందరుూ కలర్లు జల్లుకొని అలాగే స్
ఆ నాకు ఒక సందేహం ఉంది. దీ నీకు ఆ అంటే, అప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠ ప్రతిష్టించినప్పుడు, చిన్నపిల్లలంతా చిన్న వినాయకులు మంచి మట్టి ఇట్లా బంక మట్టి తీసుకు కొనిచ్చి వాళ్ళ వాళ్ళంతకి వాళ్ళుగా, తయారుచేసి, వాళ్ళ స్కిల్స్ ని బయట పెట్టుకొని చేసి, వాళ్ళ చి చేతులతో చేసి, నీటుగ చేసి, దానికి కలర్లు పూసి ఆ అక్కడ అది పెద్ద వినాయకుడు, విగ్రహం దగ్గర పక్కన పెడతారు కదా! ఆ అది అసలు ఆ మొమ అది ఉంటాది. ఆ ప్రాసెస్ ఏం అది కష్టం కావచ్చు కాని, కానీ దాన్ని పెట్టిన ఎఫర్ట్స్ లైఫ్ లాంగ్ ఆ గుర్తుంటాయి బ్రో.
అవును బ్రో. మీరు ఎప్పుడన్నా అట్ల చిన్నప్పుడు చేసి,
ఆ చేసా. చేసా. ఆ చేసా. నువ్ చే నువ్వు చేసిన్ తివా
మేమ్ చేసినామ్ బ్రో. అంటే, మే అంటే మేము చేసినాం ఫ్రెండ్స్ తో కలిసి. అంటే, ఒక్కడినే ఏం చేయలే.
ఆ అది ఒకళ్ల్దీనే చేయడానికి కష్టమైతుందిలే. ఎందుకనీ ఇంగ ఫ్రెండ్స్ తో సహయం తీసుకోవడం తప్పు కాదులె ఆ అసలు అయినా, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో కలిసి చే చేయడమే ఒక కళ అనమాట. ఎందుకంటే, ఆ పని కొ తొందరగా అయితుంది. ఒక్కోరు ఒగో ఐడియా ఇస్తారు. ఒక్కోరు ఒగో పని చేస్తారు అలా
ఆ అవును బ్రో. అదే ఫ్రెండ్స్ తో కలిసి చేస్తేనే అదో ఆనందం. ఇప్పుడు ఒకరే చేసుకొని, ఒకరే చేసుకుంటే ఏమున్ ఉండదు కూడ.
ఆ ఎందుకంటే, ని నె కూడ రావచ్చప్పుడు ఒక ఒకనివే విగ్రహం చేసేటప్పుడు, నీకు కష్టం కావచ్చు. అది చే చేయడానికి. ఆ అంటే ఇప్పుడు ఒక ఒక పోర్ష ఒక పోర్షన్ వరకు నువ్వు చేయగలవు అంటే ఇంకా తెలియని పోషన్ చేయడం కొంచం కష్టమే కావచ్చు నీకి కానీ ఆ పోస్టింగ్ చేయడం వేరే మీ ఫ్రెండ్స్ కి ఈజ ఈజీ కావచ్చు
ఆ అంటే ఒక్కొక్కరికొక్కటి వస్తుంది అంద అది అట్లా
హ్మ్మ్
గౌరవంగా అంటే అంటే అంటే ఇంకా వినాయక్ చవితికి మీకు ఇట్లా అంటే క్రికెట్ టోర్నమెంట్ గానీ అట్లావి జర జరపర మీ ఊర్లో
పోటి ఆటలు పోట్లు తారు మాపగా ట కొబ్బరి బొండం తీసుకొని ఆ ఒట్టి కొబ్బరి బొండం ద్దోర ఈశ్రమ అంటార అనమాట
అ
అంటే దూరం మిశ్రమంటారు దూరం ఎవరు ఎక్కువ దూరం మిశ్రతారో ఎవరికి దూరం ఇసిర్తారుో వాళ్ళు పందెంలో ఆ వాళ్ళు పోటీలో గెలిచినట్టు అనమాట ఆ బహుమతులు కూడా ఉంట
ఆ గెలిచిన వలాక
ఆ అవును
మా ఊర్లో కూడా అంటే క్రికెట్ అంటే పిల్లలు అందరుూ వస్తారు కాబట్టి క్రికెట్ టోర్నమెంట్ ఆడతారు గెలిచిన వాళ్ళకి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అట్లా
ఆ
ఇంకా బ్రో ఇంకా అంటే వినాయక్ చవితే కాకుండా ఇంకా సం
సంక్రా ఆ సంక్రాంతి కూడా ఇట్లా కోడి కోటిలు పెట్టాలనమాట ఆ కోల్ల పోటీలు పెట్టారు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది చూడానికి అయితే
మీరే ఏమన్నా పార్టిసిపేట్ చేసార బ్రో దాంట్లో
పార్టిసిపేట్ చేయడం కాని చూసాను బాగా ఇంట్రెస్ట్ అనమాట చూడడానికి అదే
చూడ్డం మాత్రమే ఇంట్రెస్ట్
ఆ ఆ చూడటడానికి అయితే మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ ఒక అవి అగ్రెసిన్ ఉంటాయి అన్నమాట ఒక రెండు కో కోడి కోళ్ళు ఆ ఫుల్ అగ్రేసిన్ ఉంటాయి ఆ పెట్టుకుంటా అంటే దానికి కొంద మందిలకి కత్తులు కడతారునమాట అంటే ఎక్కువ పోటీలు జరుగుత తనే స్థలంలో ఇట్లా పోటీలు ఇట్లా వేస్ట్ అంటే టైం వేస్ట్ కాకోకుండా త్వరగా అయిపోల అన్ని అట్లా ఆ కత్తులు కడతారనమాట కాళ్ళకి
అవునా ఆ
ఆ కత్తులు కట్టేది అట్లా అవి ఎగిరి ఎగిరి కొట్టుకుంట అంటే కాళ్ళతో రక్తం అయితే కారిపోతుంటది దానికి అయినా కూడా కూడా దాని అగ్రేషన్ మాత్రం చూపించడం ఆవదు అనమాట
ఆ అవునవునుో నేను చూసినాను చాలా చోట్ల
హ్మ్మ్ ఇంకా సంక్రాంతికి అలా పోటీలు జరుపుకుంటాం మేము ఇంకా పిండి వంటకలు చాలనా చేసుకుంటాం అనమాట సంక్రాంతికి కూడా ఆ ఏమిమి చేస్తామంటే ఆ ఇలా వోలిగలు చేసుకుంటాము ఇంకా ఇ తరపే ఆ అతరసాలు ఇంకా దోశ చేసుకుంటాము
అవునుడిప్పు్రో దోశ అదేదో చారు చేసుకుంటారు కదా
ఆ భోగి భోగి రోజు పొద్దున్ననే లేచి ఆ నాలుకిే ఆ మంచులో ఆ ఇలా చలమంట వేసుకోవడము అలా మంచి చేసుకుంటాం బ్రో
ఆ మేమంతే ఇప్పుడు మేము అంతే పొద్న లేచి అంటే ఇంకా కట్లు ఎక్కడెక్కడో ఉండేవి తీసుకొచ్చి ఇంకా భోగ అంట బట్టలు వేసుకొని పొద్దునది భోగి రోజు అయితే మామూలు సంక్రాంతి రోజు ద ఇదే వంటలు చేసుకోవడం దోశ పిదిపప్పు చారు తరాశాలు లుగలు
ఆ నీకు ఎలా అనిపిస్తుంది అది నీ నీకేమన్నా ఇట్లా అనిపించదా ఇట్లా పండుగల్లో అన్నిటికంటే సంక్రాంతి బాగా జరుపుకుంటామ అని
అలా ఏం లేవురు అంటే ఇంకా సంక్రాంతి కాగాని దశ సరా గాని ఉగాది గాని ఇవన్నీ అంటే ఇవి మూడు పెద్దగానే అనిపి స పండుగ అన్నీ ఓటిరక అనే అన్నట్టు ఆ ఏమంటే సంక్రాంతి గానీ దసరా గానీ హాలిడేస్ వస్తాయి కదా ఇంకా పిల్లలందరికీ ఆ రెండు వడాలు బాగా అంటే ఊర్లో అందరుూ ఉంటారు పిల్లలు మంచిగా అనిపిస్తాయి ఆ రెండు పడుగలు మాత్రం
అంటే మీరు ఇట్లా ఇలా ఆ మీ ఫ్రెండ్స్ తో సమయాన్ని గడపడం గడుపు త్త ఇలా పండుగ చేసుకోవడం అనేది ఆ పడుగ మీరు ఎక్కువ ఆ ఇష్టపడ ఇ ఇష్టపడతార అన్మాట ఆ అది దాంట్లో కూడా మంచి అది మంచిదే బ్రో ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ తో సమ సమయం కేటాయించడం అనేది చనాా మెమరబుల్ మూమెంట్ కావచ్చు అది ఇప్పుడు ఏదో ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళతో మంచి గుర్తింపు గుర్ బాగుంటుందిన్న య
అవును బా ఆ అందుకే ఇ మీకు ఇ మీకు
ఆ
మీకు అంటే మీరు అంటే ఎక్కువమంది మంది ఉంటే ఇష్టపడతారా లేదంటే తక్కువ మందిలోనే నాకు జరిగిపోతే మేాల మేల్ అనుకుంటారా పేస్టర్
మెన్ రే
హలో హలో
ఇంకా ఏ ఏ పడుగ అంటే ఇష్టం ఇంకా ఏ పడుగల అంటే ఇష్టం
ఇకాంకావే పపు్రవంక మామూలు ఉగాది దీపావళి
ఆ దీపావళి ఎలా చ వెల్బ్రైడ్ేస్ క్లబ్
దీప్ దీప లాయర్ బ్రో ఇంకా ఇంకా పొద్దున్న లేసి ఇంకా టబాకాయలు పల్చుకుంటే సాయంత్రం దాకా ఇంకా అలానే జరుపుకుంటాం బ్రో
అంతే బ కోట్ ఆ
అంతే అనుగా మీరే మీర ఎలా జరుపుకుంటారు మీరు మీర ఎలా జరుపుకుంటారు బ్రో హలో హలో హలో హలో